ఎంత సేపు అయింది అండి
ఉ చెప్పవే
ఎక్కడా కని మే ఇండెక్స్ంగ్ న ఇండెక్స్ సింగ్ అంతా మామూలుగా ఆ ఇండెక్స్ కమ అట్ల ఏం చెప్పలేదు వే ఊరికె ఇండెక్సింగ్ అంటే ఏందని చెప్పాడు అంతే ఇండెక్సింగ్ అంటే ఏం ఇప్పుడు వన్ టూ త్రీ అట్లా ఇండెక్స్ ఇచ్చుకుంటాం కదా నార్మల్ గా కూడా సేమ్ అంతే అంటే ప్రతి ఫీల్డ్ ని ఆ ప్రతి డాక్యుమెంట్ ని డిఫర్ చేనికి ఇండెక్స్ంగ్ యూజ్ చేస్తాం అంతే ఏమి ఉండదు ఆడ
ప్రతి డాక్యుమెంట్నా
వే నార్మల్గా కూడా వే సీరియల్ నెంబర్స్ రాయవా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని అంతే ఈడ కూడా ఇప్పుడు డాక్యుమెంట్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా డాక్యుమెంట్ రాసుకుంట పోతాం ఎందుకంటే అట్లా వేరే వేరే ఉంటే మనం సజ్ చేసి చె ఇప్పుడు ఇది ఇది అని ఎత్తుకోనేకి ఈజీగా అంతే ఆల్రెడీ మనకు ఐడి ఉంటుంది డిఫరె డిఫరెంట్ గానే ఇట్లా కూడా ఇది కూడా పెట్టుకోవచ్చు అని అంతే ఇంకొకటి ఏంటంటే అంటే దీంట్లో ఒక పాయింట్ ఏం చెప్పాడు బపా
ఉమ్ లాస్ట్ లో ఉన్నాయి సర్లే అడ ఇండెక్స్ కమాంట్స్ ఉంది జూడు పేజ్ నంబర్ ట్వంటీ వన్ లో
ఆహా
దాంట్లో సెకండ్ దానికి ఎట్లా వస్తుంది కోర్స్ వన్ మార్క్స్ మైనస్ వన్ అంటే
ఎక్కడికి కోర్స్ వన్ మార్క్స్ మైనస్ వన్ అసలు ఏం చేపిలేదు తసడెం ఇవన్నీ
అవునా
ఆ ఊరికే ఆ గెట్ ఇండెక్సెస్ అని ఒక కమాండ్ పెట్టించాడు మే ఆ ఇండెక్స్ నెంబర్ అనేది పోతుంది అనుకుంటా
ఉహ
క్రియేట్ ఇండెక్స్ కోర్స్ వన్ మార్క్స్ మైనస్ మా మైనస్ వన్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఏమన్నా అయితుందా ఏందో
నేను అదే ఆలోచిస్తాను మైనస్ వన్ అంటే డిసె డింగ్ కదా మార్క్స్ డిసెండింగ్ లో వస్తుందేమో అని
సెన్సో ఇండెక్స్ ఏమో ఫోన్ లే ఒక పాయింట్ చెప్తాడు ఇంకొటి ఏం పాయింట్ చెప్పాడంటే ఇప్పుడు ఆ నార్మల్ గా ఇప్పుడు థౌజండ్ రికార్డ్స్ ఉన్నాయి అన్ కో నైన్ ఫిఫ్టీ రికార్డ్ కావాలనుకో నీకు
మ్మ్
మాములుగా అయితే ఇట్లా వన్ నుంచి ఇట్లా వన్ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు చెక్ చేసు కోవడం అట్ల అయితుంది కదా అదంతా లేట్ ప్రాసెస్ కదా అట్లా వన్ నుంచి చెక్ చేసుకోవాలన్ టే మోంగోడిబిలో ఎట్లుంటుందంటే దానింతక అదే సబ్ సెట్స్ గా డివైడ్ చేసుకుంటుంది అనమాట అంటే వన్ టూ హండ్రెడ్ ఒక సెట్ గా టూ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్ల సబ్ సెట్స్ అది డివైడ్ చేసుకొని ఉన్నింటుంది ఇప్పుడు ను నైన్ ఫిఫ్టీ అడిగావ్ అనుకో డైరెక్ట్ అది నైన్ హండ్రెడ్ టు తౌసండ్ సెట్ ట్లోకి వెళ్ళి తీస్తుంది అనమాట జాంకులు ఫస్ట్ నుంచి స్టార్ట్ చెయ్యకుండా అదొకటి అదొక పాయింట్ చెప్పాడు అంతే ఇంకా అంతే నిన్న చెప్పింది ఇ మళ్ళీ ఈ రోజు హెచ్ టి ప్పాల స్టార్ చేసాడు
మ్మ్ ఓకే
అవంతా ఇంగేం చెప్పలేదు ఇం కింద ఉన్నవన్నీ
టె ఇన్సర్చ్ స్టూడెంట్స్ తెలుసులే తర్వాత రీడు అప్డేట్ డిలీట్ అప్టీషన్ అంతా చెప్పినాడు ఇంకా దీంట్లో
మనం ఏం చూడలేదంటే ఇడ నేను ఏం చూడలేదంటే ఇప్పుడు ఆపరేటర్స్ మ్మ్ ప్రొజెక్షను ఫిల్టరు ఇవి తెలుసు లే నోరు ఆరు ఇవి ఏందో అసలు ఈ స్క్వైర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయడాలు నాకు అర్ధమే కాదు జాంకులు
మ్మ్
సంధ్య ఏ
వే స్క్వైర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్ సేది స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసేది మెనీ కండిషన్స్ ఉన్నప్పుడే కదా
ఎస్
అర్తు మంటల
ఏం కొంచమన్నా ఉందా ఈయప్పకి ఏందో చు చు చ్చు అని చెప్పేశాడు
నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది జాయిన్ ఆర్డర్స్ అది లుక్ అప్ అంతే
నాకు అసలు నాకు ఇట్లా కాన్సెప్ట్స్ తెలుసు కాని ఒక్కటి కూడా రాదు రాయనీకి క్వైరీస్
వస్తాయండి రేపు తన్నుకుంటూ వస్తాయి అన్ని
మీ తలకాయ వస్తాయిలే అవంత క్లా టీగా మనం రాస్తా ఉంటేనే ఎగ్జామ్ లో తలగొక్కున్నాం ఏంది ఇది కర ఇదే ఇంతేనా ఇంతేనా ఇంతేనా అనుకుంటా
మ్మ్
ఇప్పుడు ఏం ఇప్పుడే రావు ఈ ఎగ్జామ్ లో ఏం వస్తాయి
గదా
వన్ వీక్ ఏ వే అ
అంటే మాంగోడిబి కంటే, ఏమో
అడెందో బాగుంది ఆ అదే స్కేలు వన్ వీక్ అంతా అదే చేస్ నామ్ వన్ వీక్ అంతా అదే చేసినాం ఈ మాంగోడిబిలో మధ్యలో ఆయనొచ్చి పోస్ట్ ప్యాన్ అంటాడు ఆ తిక్క నా కొడుకు మండుతాది
చెప్పలేదంట వే వాళ్ళకి చెప్పలేదంట వే వేరే సెక్షన్ వాళ్ళకి అదే ఎఐ వాళ్ళకి
మ్ చెప్తారులే ఇంగ అవి ఇంగ ఎట్లయినా కనెక్షన్ చెప్తారు కదా!
ఆ అప్పుడు చెప్తారేమో అని చెప్పింది
అది ఎట్ల కనెక్ట్ చేసుకోవాలో అదే నేర్చుకోవాలి మెయిన్ గా మనం ఎట్ల కనెక్ట్ చేస్తామని మనకైతే పన్ని అర్థం అయితయిలే ఏందో అది ఆయన మూడు సార్లు చెప్పినా కూడ ఆనే ఇంగ
నడువే మాంగోడిబి పోస్ట్ మ్యాన్ ఓపెన్ చెయ్యి అంటాడు మళ్ళీ విఎస్ కోడ్ ఓపెన్ చెయి అంటాడు ఏందో దేంట్లో నుంచి దేనికి పోతుందో నాకైతే అర్థమే కాలే అది. మ్
మ్ మైక్ స్టేట్మెంట్స్ అంటా ఏం చెప్పాల
ఇప్పుడు చదువుకుంటావా మళ్ళీ కూర్చొని
ఏ అసలు ఏందో ఓయమ్మా చానా ఎక్స్పెక్ట్ చేసినావు నువ్వు నా దగ్గర నుంచి
చెప్పు అపద్ధాలు చెప్పొద్దు
టీ షర్ట్స్ అవి ఏయ్ నికేమ్ కైపా?
ఉహ్
ఇగ రోజు పెన్ను పెట్టన్నా
అహ్ హ నువ్వు పెన్ను పెట్టకపోతేనే ఇట్ల రాస్తున్నావ్ అంటే ఇంక పెన్ను పెడితే ఇంక మామూలుగా ఉండదు.
నువ్వు ఆపేయ్ ఇంగ ఇంగ పని పెట్టుకున్నావ ఎట్లా? నువ్వే ఇప్పుడు చదువుకుంటా అనింది.
వే ఎట్లా ఏం మాట్లాడతావ్ చెప్పు అంతసేపు అందుకు ఇంగ అట్ల చెప్పిస్తే కొంచమయినా అయిపోతుందని చెప్పి,
అదే ఇప్పుడు అయిపోయినాక మళ్ళా నువ్వు ప్రాక్టీస్ చేస్తా అన్నావు కదా అంటన్న
ఆహా నేన్ చెయ్యను నిద్దరొస్తాంది ఈ కాల్ అయిపోతానే నువ్ చేస్తావేమో ఇంకో కాల్ చేయి అది మాట్లాడి వెళ్ళిపోయి పడుకొనేస్తా అంతేవే
నిద్రపో ఎందుకు శాడిస్ట్ ల చేయడం రేపు మాట్లాడుదాం ఇంగ
మ్ లేదు నేను ఏమనుకున్నా రోజుకి ఫైవ్ కాల్స్ మాట్లాడేసి సండే లోపు ఐపో చేసేయల్ల పంచాయతీ అంతా అనుకున్నా ఈ రోజు అచూస్. అయితే వాళ్ళిద్దరు అట్లా మూడ ఆఫ్ లో ఉన్నారు. గమ్మున అయిపోయినా ఇ పొట్టిది నాతో మాట్లాడకుండా ఎవరితోనో కాదు మాట్లాడ చెప్తా దాని పని. రేప్ చెప్తా.
నేను ఈ రోజే వేయంగా స్టార్ట్ చేసింది.
ఏం కాద్లే అయిపోతాయిలే.
ఇప్పుడ్ టూవ గాద నితో.
ఆ ఇది నాది ఆ ఇంకోటి తర్డుది మాట్లాడు. నెక్స్ట్ దీన్ తర్వాత.
అమ్మ నిద్రపో నువ్వు నిద్ర బ ను మా.
లేదులే అప్ అప్పుడే కాదు ఇంకెట్లా టెన్ థర్టీ అవుతుంది కరెక్ట్ అయిపోయే లోపల. అప్పుడల్తలే. చెప్పక్క.
రియంబస్మేంట్ ఏదో స్టాట్ అయితద్ షాన చదువుకుంటంటేనా కదా.
వచ్చింది వే రూమ్ లోకి ఆ పిల్ల చదువుకుంటా ఉండింది. నేనింకా గమ్ము నీతో మాట్లాడుతా ఉండేసరికి వెళ్ళిపోయింది.
యాడికి.
ఆ పిల్లకి అంటే ట్రైనింగ్ లో చెప్పేది అర్ధం కాలేదు అని చెప్తుందివి.
ఉ.
అందుకు ఫోన్లలోనే చూసుకుంటుంది ఎక్కువ.
ఓయమ్మ వెళ అస చవుతుందా.
ఉ.
ఏంది వే ఆ పిల్లేప్పుడు చదువుతానే ఉంటుందా.
అట్లేం కాదులే కొంచెం సపు. చదువుతుంది మళ్ళీ మాట్లాడుతుంది తినేకిపోతాము అట్లా ఇంకా.
ఫెస్ చూసే కాన్సెప్ట్లు ఉండవా ఇక్కడ.
ఆహా.
ఎట్లవే నాకు కొంచెం నేర్చవనండి బాగుపస్తా.
నీకు అవసరం నేదే టిడి అట్లంతా.
ఆ అందుకే ఇట్ల తయారై ఉన్న. ఏం నీకు.
ఉ.
రిజల్ట్స్ వస్తాయెమోనే భయం వేస్తాంది.
నువ్వు నాకు అసలు గుర్తుకే చెయ్యొద్దు. నేను ఎంత దరిద్రంగా రాసినను అంటే అంత దరిద్రంగా రాసిన సెమ్ము.
నేనేంత దరిద్రంగా రాసిననేన్ మీకన్నా. నాకు ఎంబడర్ పోతుందేమో అని చానా భయం వేస్తవుంది.
నా కూడా నేనేం చెప్పుకోవాల చెప్పు సేమ్ నాకు.
ను ఓ మీకోస్.
ఏ. సెకండ్ బిడ్డు ఫెయిల్ వే నిను జీరో మార్క్స్ గుడ్డు సున్నా పెట్టినాడు.
మొ ఓవారాక్షన్ చేయకు అసలు ఆ ఎగ్జామే రాయలేదు జీరో మా.
వీ. నేనేగ్జామ్క్ వచ్చినావే ఏందేందో రాసిన. ఆయప్ప ఏంద్ వచ్చినామె మెంటల్ దానా ఏం నీకేమన్నా యాడున్నావో నువ్వు వచ్చినా ననేద్
నాకు భయం వేస్తాందే ఫెయిల్ చేసింటాడేమో అని చాల అనిపిస్తాంది
ఏం లేదులే పాస్ అయిపోతం
నాకు అదొక్కటే డౌటేస్తాంది
ఏం అవ్వద్ లేవే
ఇంగ అందుకే నేను రిజల్ట్స్ అంటే భయపడతా ఉండేదే అన్నిరోజుల నుంచి ఆలోచిచ్చుకుంటా అదొక్కటే పోతుందేమో అని డౌట్ వేస్తా ఉంది ఈ టైమ్ లో పోతే ఇంగ అంతే
ఊ ఏమైతుంది ఈ టైమ్ లో పోతే
ఆ ప్లేస్మెంట్స్ ఇంగ దాంట్లోనే ఊ
అది నిజమేలే
ఇప్పుడు మళ్ళా ఇంగ చూడు ఎందుకంటే ఆయనే కరెక్షన్ చేస్తాడేమో అని డౌటు ఇప్పుడు రెండు సెక్షన్లకే ఉండేది ఇది రొండు సెక్షన్లకు ఆయనే డీల్ చేస్తా ఉండేది ఆయన రెండు సెక్షన్లకు ఆయన డీల్ చేస్ సేది ఊ కానీ అన్ని పేప్
ఓటీ నాకూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరో చెప్నారువే వే సారు ఏమన్న ఏం రాసినా వేసేస్తాడంట వే సారే చెప్నా